హలో
హాయ్ అండి
హాయ్ అండి అయితే కొత్త సర్పంచ్ అంటే పాత సర్పంచ్ ఏం చేయలేదు కొత్త సర్పంచ్ ఏమైనా స్పెషల్ గా చేస్తార అంటారా
ఆ అవునండి మా ఊరు లో అయితే కొత్త సర్పంచ్ ఎక్కిండు కాబట్టి ఏమైనా స్పెషల్ ఉంటది అనుకున్నా కాని మొన్ననే మా ఊరు వాళ్ళు లు ఆయన గాలి తీసి రండి పాపం
అయ్యో ఎందుకు ఏం తీసిరు
అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే మా ఊరు సైడ్ మొత్తం అడవి ఉంటది అంటే మార్ తోని కాక కొడతానికి వెళ్తారు కదా
ఆ
తన గెల్తే సర్పంచ్దాడు కదా తునికాయ కొట్టిన పైసలు ఉంటాయి కదా అవన్నీ ఒక ఐ వేలు తీసి మనం శ్రీరామనవమికి చేసుకుందాం అనేసి అన్నాడట అట్లా అట్లా అనే సరికి పోయిన వాళ్ళు పాపం అంటే ముసలళ్ళు ముడిగోళ్ళు అందరు పోయారు పిల్లలు కానిండి పోయారు కాబట్టి వాళ్ల మీద నెట్ వాళ్ళ నెత్తిన చేయి పెడ అనమాట అంటే ఐదు వేలు మీ అందరి తీసి మనిషికిన్ని తీసి మనం శ్రీ రామనవమి పండగ చేసుకుందాం అన్నడట అట్లా అనేసరికి ఇప్పుడు వీళ్ళు పోయారు కదా వీళ్ళు పోయేసరికి తిట్టరాని తిట్ మస్త్ తిట్టిరూ ఆరోజు సర్పంచ్ ని అయితే మా విలేజ్ వాళ్ళు ఇంక దానిలో వర్బోతులు ఉన్నారు ఇద్దరు ముగురు ఆ వరుపోూతలు కూడా ఫుల్ తిట్టరు మా మాడలు కూడా తిట్టారు తర్వాతకి ఏమైందంటే వాళ్ళు అందరూ అంత కదా మరి ఇప్పుడు వేరే విలేజ్ కూడా పతులేరా తోటలేరా పో సరు కదా మరి వాళ్ళని కూడా అడగ రాదండి మనిషికింత అన్నార అంటా
ఆహా
సర్పంచ్ అన్నాడట కదా వాళ్ళు పొద్దున లేసి నాలుగు గంటలకు మూడు గంటలు లేసి పనింత చేసుకొని పిల్లల్ని చూసుకొని సర్దులు పట్టుకొని పోతారు కదా వాళ్ళని ఎందుకు అడగాలి మీరు వచ్చిన వాటి మీరే ఇయ్య అన్నాట అంత గుళ గుళద రండు రోజులు ఎక్కడ తీసుకొనిరాను భయం భయంగా
కాదు కనుక అది పద్ధతి అవుతుందా అసలు ఏదన్నా ఫండ్ వస్తే ఆ ఫండ్లక వెళ్ళి తీసుకుంటానంటే అదో లెక్క అది కష్టపడి ని కష్టపడకుంటడా మరి వాళ్ళను అసలు తునికి మట్టు కొట్ట పొమ్మనకుంటడా ఏ పైసలు అని తీకొని వాడుకోపోయాండి మరి అట్లా
ఆ ఇ పో అదే ఈగా అలాగ ఏం చిన్న ళ్ళు ఇటుకుందటా పాపం
ఆ అది పద్ధతి అయితదా నవు సర్పంచ నిలవడకష్ట కష్టమో సుఖోమో ఏదో ఒకటి నువ్వు అప్పు తెచ్చో సప్పు తెచ్చో నువ్వు సర్పంచ్ నిలబడ్డావు కాబట్టి నువ్వు చేయాలి కాని గిదేం పాద గలకలో పైసలు ఎయ్యిరు నేను శ్రీ రామా నవమి చేస్తాం అంటే అది ఎట్లా అన్న ట్ట అసలు ఆ ముచ్చట
ఊళో ఊళ్ళో వాళ్ళ కోసం చేసే పండగ ఇదే కదా ఫస్ట్ పండగ కాబట్టి అంతా ఇ తన్ని ఇయచ్చు ఐదు వేలు మామూలుగా ఎంత అందరు సంతోషంగా ఫీల్ అవుతారు ముందు వరకు ఎవలుంట తరి వెవళ్ళ పోతారో ఈసారి మంచిగా చేస్తే బాగుండ కదా
అంటే ఇప్పుడు ఆ ఈ జనాలు అందర ఏమనుకుంట్ర ఆ ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు అలా చేసిండే ఈ సర్పంచ్ ఇట్లు ఉన్నప్పుడు ఇట్లా చేసని జనాలు అనుకోవమే తప్ప ఇప్పుడు అందులా చేసేది ఏం లేదు కదా
ఏం లేదలా
ఆ కానీ ఒక పులిహోరన్న తెచ్చి ఈ మనకు ప్రతిసారి అన్న సంతర్పణస్తారు అన్న సంతర్పణ ఏతారు నువ్ అన్న సంతర్పణ పెట్టకుంట గదే పది కిలోలు ఇరవై కిలోలు పులిహోర చేసి మనిసిపోయెంత పెట్ ఎ రాదు
అట్లా పెడితే వాళ్ళు కూడా తృప్తిగా ఫీల్ అయితారు తారు కదా ఇకా పూజా సమానం అంటే అంత ఇంత వాడద్ది ఇంకా మా విలేజ్ సైడ్ అయితే మ ఎ పో అతన అయితే పొద్దున్న దాకా పాటల తోటి మందిరం ఉంది రామ మందిరం అని ఉంటది సామాలు దాంట్లో చేస్తారు మాములు జంటలు అన్నీ కూర్చుంటాయి పెళ్ళళ్ళ చేసుకుంటారు డైరెక్ట్
ఆ
సీతారామున్ పెళ్ళి అయితా అంటే అక్కడ మంత్రాలు చదువుతుంటే వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటా ఉంటారు అక్కడ ప ముందు కూర్చున్నోళు డబ్బులు ఎవరైతే ఇత్తర వాళ్ళు ముందు కూచుంటరనమాట వాళ్ళు సీత కూ తాళ తాళు కట్టిస్తారు కాయగారు గట్లా కడతా అంటే పక్క నుండి వీళ్లుు కట్టినట్టుగా ఫీల్ అయ్యి అన్ని చేస్తా ఉంటారు మస్తు ఉంటది అయితే అట్లా బాగుంట అది కొంతమంది అసలు ఆ వాళ్ళు దానం ఇస్తరు అనమాట కొన్ని డబ్బులు ఇస్తార అనమాట విరాళం విరాళం ఇచ్చి చేపి స్తరొ కొన్ని వడ వడస్ తిండ్లా కిండలకేం వండుతారో
హు ఇక్కడ జూర్ర అది ఇగ చందాలు అడుగుతారంటే ఇదేమన్నా పనేనా తను
ఆ మళ్ళీ విగ్రహాలు కూడా మన మాముూలుగా గ్రామ పంచాయతీలో పెడతారు. అక్కడ నుండి అక్కడ దాకా తాటింపు డప్పులతోటీ తీసుకెళ్తారు, మళ్ళీ ఊరేగింపు చేసినట్టు చేస్తారు అనమాట బాగుంటది. మా దగ్గర ఉ పెళ్లి గూడ సు పర్ అన్ని పెళ్లిలో ఏమైతే మనం మనిష్ చేసుకున్నప్పుడు పెళ్ళిలో ఏమేమి పెడతారో అవన్నీ ఆళ్లు ఉంటాయి అన్ని పెట్టి చేస్తా ఉంటూ పూలదండలు ఇక్కడ పూల దండలు తెస్తరో పందిర్ గూడ ఏస్తారు పెళ్లి పందిరి గూడా ఏస్తారు బాగుంటది అట్లా
ఇక్కడ కూడా పోయి రెండు మండల్ తెచ్చి అట్ల దేవుని మొఖాన పడే స్తరు
మా దగ్గర బాగా చేస్తారు మీ సైడ్ పాలపక్క స్పెషలా అండి
ఆ పాలపూరికే పెండ్లి కదాండి ఫ ఇక్కడ ఏ పెండ్లికైన పాలపూరికే తెస్తారు ఎందుకంటే మాకు బాగా దొరుకుతది కాబట్టి
ఆహ మా సైడ్ పాల పొరక దొరకదండి దొరకదు కాబట్టి పచ్చి పూలు ఉంటాయి కదా టెంట్ హౌస్ అతన్ని బతిలాడితే డబ్బులే ఆయన గూడా ఇంగ తీసుకొచ్చి మ పచ్చి పూలతో డెకరేషన్ ఏస్తారారండి. నేను మా విలేజ్ లో చేసేది ఎవరైనా వీడియో తీస్తే నేను చూపిస్తాలేండి అసలు బాగుంట ఉంటది ఎంత బాగచేస్తరో కొబ్బరికాయలు కొడతారు. వెళ్లి ఆ ఊది బస్తీలు అన్ని తీసుకుపోయి కొట్టుకొని మంచిగా పులిహోర తినేసి కొద్దిసేపు గుళ్ళో కూర్చొని. మంచి ఐస్ క్రీమ్ గాని తినెవాళ్లకి అన్ని తినుకుంటా అసలు బాగెస్తారు అన్నీ నడుస్తస్తాయన్న మాటా ఆడ
ఇక్కడ కూడా రేపుందరు పని పోతారు ఇగ మధ్యాహ్నం వత్తారు ఏమన్నా అన్న సంతర్పణ పెడితే ఇంత తింటారు ఎ పెట్టకుంటే ఎవళ ఇంట్లో ఆళ్లకు పడుకుంట్రు ఇక సాయంత్రం కొబ్బరికాయ కొట్టబుత్తి అయితే కొడతారు లేకపోతే లేదు
ఆహా
మా విలేజ్ కత్ అట్లు ఉంటాది
మా విలేజ్ లోది బాగుంటది అసలు చేయడం మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి రాం డి రండి అంటరు అంటారు ఇది మొన్న ఉగాదికి ఎల్లాలే గద పురాన్ని సీతనామకి అంటున్నారు.
ఉమ్
గీ పండగకు వస్ మానేసి అన్న రావాలి ఖచ్చితంగా అన్నరు గని పోము, ఎండ బాగ కొడతాంది కదా వెళ్ళాం.
ఉమ్
ఆ అయ్యగారన్న వస్తడు అండి మే విలేజ్కి
అయ్యగారు అంటే మా ఊళ్ళనే ఉన్నడండి అయ్యగారు. అయ్యగారు అం టే క్యాస్ట్ గౌడ్సు
ఆ
ఇగ అన్నిటికి కి అతన్ని పిలిచి పూజలు చేపిస్తాడు, వినాయకుని కాడ కూడా ఆయనే పూజ చేస్తడు. ఇక్కడ కూడా ఆయనే చేస్ స్తడు పూజ. ఇక వాళ్ళొక్కల్లె సర్పంచ్ వాళ్ళ ఒకళ్ళే కూర్చుంటరు ఆ పూజలా. వాళ్ళే ఇగ నీనయితే ఇప్పు పూజకైతే అందలేదు మరి అ పూజ ఎట్ చేత్తరో ఏం చేత్తరో కాని కూర్చున్నారంటరు అయిపోయిందం సర్గా అంటే తెయగా ఆ ఎప్పుడు పూజ అయిపోయిందో, ఎప్పుడు అది అయిందో, తెలివనే తెలియదు.
మా దగ్గర అయితే పెళ్ళ మామలుగా రి పెళ్లి ఎట్లా జరగొద్దు అంత బాచేస్తరు అయ్యగారు అయితే, సూపర్ చేత్తరు అంటే ఆగమాగ చేయొద్దు ఎందుకంటే పని చెడగొట్టుకునే ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉండి మంచి అన్ని చే. తీసుకొని తీర్థం ఇట్లన్నీ చేస్తా తాగినాకనే వెళ్ళండి అని చెప్తారు అనమాట అయ్య గారు ఇగ టెన్ట్లూ లో మొత్తం వేస్తరు వాళ్ళు. ఇక్కడికిక్కడికేసి మొత్తం కింద వాళ్ళ కూర్చోడానికి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ అన్ని చూస్తార అనమాట. బాగుంటదక్క ఉమ్ రింటది
న పెడితే అంత బియ్యం బియ్యం అన్నం చేసిర్రూ, ముఖం మీద కొట్టిరు. ఆటు ఇటు కలిపిన గా అది ఏం తిన బుద్ధియితది తినబుద్ధదిగాక అన్నం పడేసి వచ్చినాం.
ఆ ఈ సరన్న బెడతరానే
ఏమో ఏమైతే తెలియదు ఇం కా ఎప్పుడు పెడతరో ఎప్ చేసింది కూడా మంచిగా చెయ్యరు ఇక్కడ ఇక్కడ ఏ పండుగ అయినా సరే పనికి పోయోచ్చే పండుగలు చేత్తా అంటారు అయ్యో ఇయాళ పండగ కదా ఎలా మంచిగా చేసుకోవాలి ఇలా ఒక్క రోజు ఇంటి ఎక్కడుంటే ఏంది రోజు పోతానం కదా అని అంత సందడన్న ముచ్చటటుండదు ఇక్కడ పండుగ అంటనే
ఆ
హ్మ్ ఏం మంచిగా ఉండదు పండగ ఇక్కడ ఇక నన్న మారు తలేరు ఎన్ని మారిన గానీ మా ఊరయితే మారదు అది కాది ఇది పోదు అన్నట్టే ఉన్నది మా దగ్గర
ఆహా
ఒక టెంపుల్ లేదు ఏం లేదు మా వార్డ్ మెంబర్ అంటుంది ఈసారి ఇన్ని రోజులెవరు అడిగిరో ఎవరు చేసిరో గాని ఈ సారి నేను గ్రామ సభ పెట్ పెట్టినప్పుడు అడగాలి అడుగుతా అడిగి మాకు ఏదన్నా ఒక టెంపుల్ కట్టియాలి మీరు ఇట్లా ఎత్తారు ఎందుకో అని అడుగుతా అని అంటాది మా వార్డ్ మెంబర్
అవునా నేను అన్న మామూలుగా మా మా వార్డు మెంబర్ కూడా చెప్పినాడుమాట మాకు తెలీదు రోడ్లు వేస్తా అనీ మొత్తం తవ్విర్రు ఎవరు ఎనభై లక్షలు కట్టుకోవాలి ఇంకా మేకలు గిట్ల చెట్లు గిట్ల తింటుండే మరి రోడ్డు ఎప్పుడేయిస్తరండి అని అడిగిన వార్డు మెంబర్ ని అడుగుతే మాకేం తెలుసు మాకు తెల్వదు కాంట్రాక్టర్ కి తెలుసు కదా అంటే మరి మీరు వార్డు మెంబర్ కాబట్టి మీకు కూడా తెలుసు ఉండాలి కదా మరి మీరు వాళ్ళని అడగట్లేదా అనేసి సినీ నన్న మరి మేకలు చె న్నన్ని తింటున్నాయి మా చెట్లన్నీ ఆగమైతున్నాయి అంటే అంటుంది గదా చెట్లు తింటే మంచిదేనే రోడ్డు వచ్చేసరికి మీ చెట్లు కూడా మళ్ళీ ఇగురు వచ్చి పచ్చగా విలవిలలాడు య్ అప్పుడు అప్పుడు బావుంటది రోడ్ లో వచ్చినాక మొత్తం డిజైన్ డిజైన్ గా ఉంటది. మా బావుంటయి మీ చెట్లు కూడా దాని కింద కూర్చోవచ్చు మళ వచ్చే దెండకాలం గదా అదే అంటుందండి
ఆహా చెట్లు మొత్తం పీకి తిన్నాంక చెట్లు ఎక్కడ నుంచి ఇ ఇగర
అని నేను అన్న మరి తినేది పెద్ద పెద్ద చెట్లు కాదండి కనకంబరం చెట్లు మల్లె చెట్లు గులాబీ చెట్లుగా అన్నీ మరి వాటి కింద ఏడ కూసోవాలండి మేము అని అన్న అంటే ఓ షిట్ త చెట్ల పెద్ద చెట్లుగా జామ చెట్లు వేపు చెట్లు అనుకున్నా అండి నేను అంటుంది.
ఊహూ
ఆ మ్
ఈ వార్డు మెంబర్ లాంటూంట కదా మీటింగ్ ఉన్నది రమ్మ అని చెప్తే ఆ కూలీ పోయినా మూడు వందలు వస్తాయి ఆడుకోచ్చు ప్రూజెంట్య మత్తానే వచ్చి ఎం చేయాలి అం అ పైసల్ వచ్చేలేదు గాని ఉరికే మీటింగ్ మీటింగ్ అని చంపుతారు ముల్లే అని అంటారట
అయ్యో వాళ్ళు నిలబడ్డదే అప్పుడప్పుడు పిలిస్తే, ఊరు ఊరి గురించి ఏమన్నా మాట్లాడాన్నికి కదా వాళ్ళు ఉన్నది ఎందుకు వాళ్ళకు పదవి ఎ అంటే పదవిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సిందే
ఉ అట్లా మాట్లాడదలేరట మ్ వాళ్ళకు జీతం ఎక్కువ వే వస్తారట అంటే అప్పుడు తెలవదా మరి వీళ్ళకి నిలబడేట అప్పుడు
ఆ అప్పుడు పోటీ పోటీగా నిలబడ్డారు అంత, మొత్తం సర్పంచ్ ఎమ్మెల్యే సీఎం లెక్క చేసిర అనమాట అప్పుడే ఇంఖ ఇప్పుడు సైలెంట్ అయిపోయిర్రు
అయితే ఈ రోజు కూడా వార్డ్ మెంబర్ల సపరేట్ మీటింగ్ ఉందటంటే ఫోన్లు చేస్తా అంటే అంటారు పనిగిబోయినా మూడు వందలు తేయి ఎందుకు అడకొచ్చుడు కూసొనడు ఏం మీటింగు ఏం మాట్లాడతారట ఎవరొత్తారట
ఆహా ఐతే వార్డ్ మెంబర్ మనిషికింత వేసుకుంటరు కావచ్చు వేసుకొని అంటే రేపు పండగ కదా సెలబ్రేషన్ చేస్తానికి ఇట్లా మనం మాట్లాడుకుంటున్నాం అని మీటింగ్ పెట్టిర్రేమో
అంటే అట్లా సర్పంచి పిలిపిస్తే అట్లుంటది కాని కార్యదర్శి పిలిపిచ్చిండు కాబట్టి అట్లుండదు కదా
ఆహా కార్యదర్శా సర్పంచ్ గిట్లా పిలిపిచ్చిండేమో అని
ఊహూ సర్పంచ్ పిలిపిచ్చేదాని సర్పంచే ఫోన్ చేసి పిలిపిచ్చుకుంటాడు అన్నట్టు కార్యదర్శి పిలిచింది కాబట్టి ఈయన రు ఫోన్ చేసి రమ్మంటాడు అన్నట్టు
ఆహా
అదే ఇప్పుడు వార్డ్ మెంబర్ పిలిపించి ఓన్లీ మాట్లాడుతుందంటే ఏదో వచ్చింది ఏదో ఉన్నది ఊరు కు ఊరు తరపున అదే ఏ గా ఉన్నది అన్నప్పుడు మరి దేనికి పిలిచిందో ఏదో ఏ కారణం ఉందో మరి ఊరికి ఏనా మంచిర్యాల కావచ్చు ఏమన్నా వచ్చింది కావ తన్న విషయం తెలుసుకోవడం కోసం ఐనా పోవాలిగాని వీళ్కి ఇట్లా నిర్లక్ష్యం చేప్తే ఎట్లా అన్నార్ టు
అదే ఒక గంట రెండు గంటలు కాదనుకుంటే ఆడ కూచోని అన్ని విషయాలు తెలుసు కొన్ని అవచ్చు కదా
ఏది ఇంత శ్రద్ధ లేకుండా మాట్లాడుతుం తరు